హలో
హలో ఏం చేస్తారు
ఏముంది కాలి
కాలీ ఏం వర్క్ లేదా చేయడం నేనూ పనిచేద్దామని చూస్తున్నా
అవునా నేను కూడా సాయంత్రం పనీ ఇంకా స్టార్ట్ చేయలేదు చేస్త చిన్నగా ఎండ కొడుతుంది కదా అని అగుతున్నా
అవునా మా పిల్లలు వచ్చిరు స్కూల్ కు పోయి ఇ అ దిష్టవన్ మా ఎ మళ్ళ చెత్తలే ఇగ పాలన్నీ నిన్న తాగు ఏమంటే తాగరట వాళ్లు ఉ
మేము కూడా ఖాళీగానే ఉన్నా నీళ్లు పెట్టాలే స్నానం పోయాలి ఇంకా చిన్న చిన్న పంలు చేయాలి
ఉమ్ ఇయాలా మా వాళ్ళు పత్తి ఏసీరు పత్తి అమ్మినం ఈ రోజు
ఆహా
ఉ హు ఇంకేమి విషయాలు చెప్పు
చెప్పాలి ఏ టి విశేషాలు
ది మీ కొత్తిళ్ళకి వచ్చినా ఈ కొత్తిళ్ల మొత్తం పత్తేసిన ఈ రోజే పోయింది ఇదంతా చరుదామని చూత్తన
ఆహ కొత్తింట్లో ఉన్నారా ఇప్పుడు
ఆ కొత్తింట్లో ఉన్న అంటే ఇంతా మ వెళ్ళొచ్చింటా మాకు గోరిందా మిల్లు వచ్చింది ఇయా అట్లాని ఈ కొత్తిల్లు ఏంది ఉహు మీరు ఏం ఇస్తారు
ఏమున్నది కాళ్ళి ఒత్తినే కూర్చున్నా
అవునా ఉహుమ్ కే ఈ సమ్మర్ కి పోలేదా అమ్మ వాళ్ళ ఇంటి కిమ్ బాబాయ్
వెళ్ళాలనుకుంటాను గానీ ఎంత ఎక్కడి అక్కడి వెళ్తే అమ్మ పని పోతది ఇక ఖాళీగా ఉండరు ఖాళీగా ఉండ దానికి మనం ఇక్కడున్న ఖాళినే అక్కడున్న ఖాళినే అడకి పోయి ఏం చేద్దాంమని పోబుద్ది కాదు
అవునా
ఆ
తనే కదా
బాబు కాలు చూడు చిన్నగా ఉన్నాయి
మీ చిన్నోడు ఏడుస్తాండా
ఇప్పుడు నన్ను చూసిండు ఇంట్లో ఉన్నా చూసిండు వచ్చిండు ఇక
అవునా
ఉమ్
చిన్నబాయి స్కూల్ కి వెళ్ళడా
వెళ్ళడు చిన్న అబ్బాయి అంటే వన్ ఇయర్ అంతే ఫిఫ్టీన్ మంత్స్ ఏమో ఇంకా పాలే బన్ చేయల తనకి ఉమ్ చిన్న అబ్బాయి కాబట్టి ఇక పాలే బన్ చేయల వాట్ ఇగ ఆయన వెళ్ళే సరికి ఇంకా వన్నా పేరు పడతది
ఆ అంగన్వాడి కి అయిన వెళ్లాడా
ఆ ఫస్ట్ అంగన్వాడీ కే త్రీ ఇయర్స్ పడ్డాక అంగన్వాడి తీసుకుంట్రు అది తీసుకున్నాక అది అయిపోయినాక ఫైవ్ ఫిఫ్త్ అంటే ఫైవ్ ఇయర్స్ పడ్డాక అట్టు
ఆ అవునా
ఒకవేళ ఈయనకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంది అనిపిస్తే ఫోర్ ఇయర్స్ పడంగానే తీసుకేళ్తాం అ బ్యాంక్ కి
ఆ ఈ సప్తి పిండి సవిస్
ఆ ఇస్తారు బాలామృతము య సిస్ తారు ఫస్ట్ తారీఖే ఇస్తారు ఇ లోపల అయిపో
ఆ
ఉ ఇస్తారు ఇస్తారు ఇ అవి తింటా ఉంటారు పిల్లలు
అవునా
మ్ ఇక స్కూల్ కి పోవడం స్టార్ట్ అయితే, అవి బంద్ చేసి ఇనక అక్కడ ఫుడ్ పెడతారు రోజు
మా పిల్లలలకు కూడా అప్పుడు వచ్చేది గాని, ఇప్పుడు తిందామ అంటే అప్పుడు తినక వారేసేది ఇప్పుడు తిందా అంటే దొరుకుతే లేదు
అవునా మా దగ్గర ఉంది ఉంది పిల్లలకే పంపిస్తాన్నా మొన్న హాస్టల్కి పోతా అంటే పిల్లలకు బానే పంపిన
అంటే వేరే వాళ్ళకి క మి ఇంటి పక్క
ఆ వాళ్ళ వాళ్ళ అమ్మాయి రి సెంట్ గా మెచ్యూర్ అయింది తినాల అనిపిస్తుందని అంటే పంపించిన కొంచెం హెల్తీ ఫుడ్ కదా అని పంపినా కడుగుతా ఉంటారు పిల్లలు అని పెడతా ఉంట మీ కూడా పంపిస్తానులేండి దగ్గర ఉంటే
ఇంకేం పంపిస్తారా మరి లాంగ్ ఉంటది కదా బాగా ఎట్లా తది మాదగ్గరి
అదే దగ్గరుంటే పంపిస్తాం లేవు తాల ప అయిపోతుంది మళ్ళా వచ్చెదెల అయినా పంపిస్తా మ్మ్ ఏం చేస్తుంటారు మీ వారు మీరు
టేగ మిషన్ వర్కే ర మిషన్ కుడతా నేను మాయన రీసెంట్ గా మా మావయ్య చనిపోతే అమౌంట్ వచ్చింది, మాకు పట్టా ఉండవు. కార్యక్రమ్ హ్మ్ అయితే దాంట్లో డబ్బులు వచ్చినాయి. ఒక ఐదు లక్షలు వచ్చినాయి దాంట్లా ఆ డబ్బులు వస్తే ఆ మనీ వస్ ఐతే ఈ టెంట్ హౌస్ తీసుకున్నాం. మేము
ఆహా
పోయినా ఇయర్ ఎ తీస్ కున్నాం. ఇగా అదే నడుపుతాండు. మళ్ళా ఇంకోట్ ఈ ఈ వ్యవసాయం చేస్తారా
ఆహా ఏమేమ్ పంటలు పండిస్ పండిస్తారు.
మబ్ మా దగ్గర ఈ వరి, వరి, పత్తి
ఉ హ్మ్
బాగా పండిస్తారు. అన్ని ఇక్కడ
ఆ
అవే పండిస్తారు. ఎక్కువ ఇట్ ఏరియా కు మిర్చి కూడా వేస్తారని పక్కు ఊర్లే వేస్తారు. పక్క ఊర్లే పనికి వెళ్తారు. వేరే వాళ్ళు
ఆహా
ఆ
మా దగ్గర పక్క ఊరుకి వెళ్తారు. మా ఊరిలో కూడా తక్కువ
అవునా
హ్మ్
ఇగా సమ్మర్ కాబట్టి ఇప్పుడు తోటలు ఎక్కువ ఉంటాయి. కాని ఇక్కడ ఉండేయయే మన దగ్గ మా దగ్గర
ఆ మా దగ్గర కూడా ఉండవ్
సరే నాక్
హ్మ్ మా దగ్గర కూడా ఉండవు. మా దగ్గర అంటే అడవి దగ్గర ఉంది. కాబట్టి ఆ అడవిలో జంతువులు చాలా ఉంటాయి. అంటే వాటికి అనుకూలంగా ఉన్నప్ పంటలే పండిస్తారు. మా సైడ్ గాని వేరే పత్తి ఇప్పుడు మిరపకాయ అయినా ఇప్పుడు మొక్కజొన్న లాంటి పసుపు లాంటి అయి ఐతే అడవి పందులు తింటాయి. కదా అనేసి ఐతే
అవునవును అ వేసినా కూడా మా దగ్గర ఏం చేస్తారంటే ఇట్లా కావాలెళ్తారు. నైట్ నైట్ అన్నే పంటారు అన్నట్టు అట్లా పందులు బాగా ఉంటాయి. కాబట్టి పంటారు ఈ మాక్కడ ఏమ్ అంత ఉండదు గాని
ఆహా
దొంగలు వాళ్ళు వీళ్ళు పడతారు కదా లేని వాళ్ళు ఏం చేతారు
ఆ ఆ
బావుంట్రు కావలిపో
అదే మా దగ్గర అయితే ఇట్లా ఉంటాయి అంటే అవి చే పల్లికాయ వేసిరు అనుకో అవి పందులు పికి తింటయట చూస్త పొలనీకె పోలాల మొత్తం పొలాలు పండిస్తారు కదా పొలాలకే కావాల వెళ్తా ఉంటారు అపుడుపుడు
ఆ మా దగ్గరనే అయితే ఇంకా మైకులు పెడతారు ఇంకా
హ్మ్
ఇంకేముంది
ఇంకే మున్నాయి చింతకాయమన్న కొట్టిరా ఈసారి
ఆ చింత తగ్గి చింత చెట్టు మా ఇంతకుముందు ఉంది గాని బాగాసింది కాని మా ముసలమ్మా ఆసలే చెట్టు కాడికి పోతే కరె ముత్తుకుంటది ముసలమ్మ ఒక ముసలమ్మ ఉం ఉంటది కతమ్ చిక్ కాయ ఎత్తది. మన చేతులకాయ గుంజుకుంటది అ ముసలది మా ఇంటి పక్కన మా ఇంటి ముందు ముసలమ్మ డేంజర్ ఫుల్ డేంజర్ ఆమె ఆ చెట్టుకు వాళ్ళ ను నడిపి ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిలు అన్నట్టు వాళ్ళకి గ్ నడిపాయినా వన్ సైడ్ దులుపుకున్నాడు దులుపు కుంటంటే ఆమె కూడా ఏరుకున్నది మేము కూడా ఈసారి పోయినసరి లొల్లీ పె సారి మా అత్తమ్మని నేను ఊరికి వెళ్లిన ఊరికి వెళ్తే కథం కొంచెం ఎరిరిందట ఈసారి ఏమనలే పోయిన సరే బాగా గొడవ చేసింది ఈసారి కొంచం ఎ
ఆ నేను కూడా ఈసారి కొంచమే ఇద్దరు ముగ్గురు తీసినందుకు వాళ్ళు తీసింది కదా అని కొంచెం కొంచెం మేట్ తీరు మళ్ళీ మా పిల్లలు ఇద్దర వెళ్లి కొం కో మొన్న తీసుకొచ్చిరు వేరేకాడ ఒక అర్ధ పాాం అంతా అట్ల తీసు అంత తీసుకొచ్చిన నయం కదా అని తీసుకొచ్చిరు గా ఒక అత్తమ్మ తీస్తే అత్తమ్మ పెట్టింది
అవునా ముసలమ్మ అసలు వూకోదు పొద్దున లేవాగానే చింతకాయ రాలింది అనుకో ఏరుతది ఆ కింద వడ్డది అసలుకి ఎం పని అసలు ఫేల్తాం కొదిగాన్ మూసల్లో ఎట్ల ఉంటాయి వెనకటి వాళ్లకి
మా కొంచెం మజ్జగారి అజ్జగారి మాటలు మాట్లాడు దాంట కదా
వల్వా ఉహుం
ఇంకేంటి విస్ పేష్రాను
మ్ ఇంకేంముందిరా ఏం లేదు ఆ నేన్ పనే చేయాలి ఇంట్లో పని బాగుంటే. అటు కోసేపు మిష్ మిషన్ ఎక్కినా మా దగ్గర వేరే వాళ్ళు వచ్చిర్రు నేను బ్లౌజులు కుట్టినా
ఆహా ఆహా
ఊ వాళ్ళకి ఇచ్చేసినా య పనిచేద్దాం అని ఇంతసేపు కరెంట్ పోయింది మా దగ్గర ఇప్పుడే వచ్చి ఏంది ఇంతకు ముందే
ఊహు
ఆ అత్తమ్మ పొద్దున పోయింది పత్తి ఏరే అంతవరకు రాలేదు అయిపోయేదాంకా అటే ఉంటారు
ఆహా
ఊ పని స్టార్ట్ చేత్తావ ఇప్పుడు
జేస్తా కొంచెంమైనాకనైనా జేయాలి ఎండగొడుతుంది గదా అని ఇంట్లో కూర్చున్నా ఇంగ కొంచెం తెల్ల ఉంటే ఆల్రెడీ బట్టలు మడత జేసిన ఆ ఇంట్లో ఊడ్చిన గిన్నెల్ దోమాల్ లే ఇంగ స్నానాను నీళ్ళు పెట్ ట్టాలే నీళ్ళు గూడా గదంటే ఈటరే గాని ఈ మధ్యన మొత్తం మొన్న మా అత్తమ్మ జామలాకు తీసుకొచ్చింది తీసుకొస్తే దాని తోటి పోస్తే కొంచెం పిల్లలు ఆరోగ్యంగా ఉంటరు గదా అనేసి జలుబు ఇట్లాని ఉండ పోతదనేసి మేము త్రీ డేస్ నుండి అదే వాటర్ తోటి చేస్తా ఉన్నా
అవునా అంటే మేము మంట పెడదామంటే అసలు కట్టెల్లేవు మా ఆయన కట్టెలు తేమంటే బద్ద కం బాగా ఏ కట్టె లేవ తేట్లేడు ఈ నేను కూడా హీటర్ ఏ ఈజ్ తన మాఅక్క వాళ్ళ ఇల్లు మాది కరాబ్ బోయింది పక్కన మా ఆడబిడ్డ వాళ్ళ అంటే అది ఇది ఇచ్చి వాడతాను వీటరిగ
ఆహా
ఈ సమ్మరే గదా ఇప్పుడు కట్టెలు దొరుకుతాయి
దొరుకుతయి చెప్పలీ మా ఆయన కూడా మొన్న తీసుకు కొచ్చిన
ఇఊకా హీటర్ కూడా వేయొద్దు కదా బొక్కలు అరుగుతాయి అంటారు అదే మరి సంబర్ వరకు ఇ వర్షాకాలం అంటే ఆ
మామూలుగా బిజీ ఉన్న టై లో హీటర్ వాడితే బెటర్ ఇక నిల్గావట్ నేను అయితే పోయ్యప్పుూడాంటు ఇట్టా ఉత్తిిన నీళ్ళు ఆయన గాయబట్టాను అసలే ఖచ్చితంగా వాయి లేకుండా జముల ఉంటేనే ఇక వేసు కొని కాగపెట్టు ట్ల అయితేనే కొంచెం బాగుంటాయి కదా అనేసి
అవునా
అ